చెప్పండి
హలో
హలో వినిపిస్తలేదా
ఆ ఆ వినిపిస్తుంది ఇంక అదే ఇన్స్టాలో వీడియో ఇవాళ పోస్ట్ ఎయితమ్ గ మరి
చేసాం
మ్ హు దేని మీదే ఎయిత్తం అనుకుంటా ఆ
అవి గూడా పోస్ట్ చేయాలి
మరి ఇప్పుడు ఏం మేకప్లు లేవా ఇవాళ రేపు
ఏం లేవు రేపు ఒకటి వచ్చిన ఉండే గాని కన్ఫర్మ్ గాలే
మ్ హు మరి బాగానే ఉన్నాయి మస్తున్నాయి పెళ్ళిళ్ళు
ఇప్పుడు లేవు ఇగ ఉగాది తర్వాతనే ఇగ అయిపోయినయ్ రేపటికో ఎళ్ళుండుకో లాస్ట్
రేపు అయితే మస్తు పెళ్ళిళ్ళు ఉన్నాయి నాకు దెలిసిన వోళ్ళే మూడు ఉన్నాయ ఏమో
అంతే ఇగ అయిపోయినాయి వె మళ్ళా ఉగాది తర్వాత ఉ
ఇంకా ఏంది ఏం సంఘ ఆ అనుకుంటున్నారే బోదామని
మ్ ఏ ఊర్లో
ఇదే మామిడిపల్లి మామిడిపిల్లో ఏదో
ఓకే ఓకే ఇంక ఏన్ జేత్తాను మరి మ షాపింగ్ చేసిన్రా మరి
ఎవరికి ఆమె పెళ్లిక ఆమె పెళ్లి కి నేనే షాపింగ్ చేస్తా
షాపింగ్ జేయవ
చెయ్య మాంది పెళ్ళి కూడా షా పింగ్ చేయలంటే ఇక కష్టం
ఎంది మీరు జాబ్ ఎత్తాన్రేమో
జాబ్ జేత్తే పైసల్ రావద్దా ఎరి
వత్తలేవా
పైసల్ అత్తయ్ అయ హాస్టల్ ఫీజు సగం బీగ్తది ఖర్సులు సగం బీగ్తయ్ ఏం మిగులుతాయ్ అ
ఆ
ఏం మిగులు
మీ దగ్గర ఏం ఏం టెంపుల్స్ ఉన్నాయి మరి మంచి ఎయ్
ఇట్ సైడ్ అయితే ఒక పెద్దయ గుట్ట చిన్నయ గుట్టయి సూపర్ ఉంటయ్ నేను కూడా ఓలే ఇప్పటికీ కాని అందరు అంటరు మంచి ఉంటయ్ నేను కూడా రీల్స్ లో చూసిన ఫేమస్ అయింది ఈ మధ్య
అవునా
ఆ గీ లక్ష్మీదేవి గుడి కూడా సూపర్ ఉంటది
అవునా
మ్ మీ మీరిప్పుడు దగ్గరనే ఉంటాన్రాయే
ఆ ఎక్కడికి
పక్కనే ఒక ఊరు పేరు
మీరు ఎళ్ళిండ్ర మరి
ఆ నేను బోయినా కదా శుక్రవారం శుక్రవారం మస్తుంటది
ఎప్పుడు ఒయిడ్రు
నేను పోయిన సంవత్సరం పోయినా ఇవి బోనాలు చేేసుకుంటారు మా అమ్మమ్మోళ్ళు
ఒకే అవునా ఏమేం గుళ్ళు ఉంటాయి అక్కడ
చెప్పిన కదా మీ అత్తగారు ఊరే రాసింటది ఆ గుడి మీద ఇట్లా విగ్రహ దాత అదే ఏదో పేరు కూడా చెప్పినా ఏదో పేరు ఉంటది మీ ఊరు పేర రాసుంటది అది
అవునా గౌన్ లోలేనా
వాళ్ళు కాదు ళ ఏదో షాప్ పేరు ఉంటది ఊరైతే అదే మీ అత్తగారుళ్ళది
ఓకే ఓకే ఏం పేరు గుర్తు లేదా
గుర్తులేదు ఆగు నేను చూసి చెప్తా అడుగుతా ఏదో నీకు తా అప్పుడు ఆ విగ్రహదాత వాళ్ళు ఉంటరు కానీ మస్తు మంది వస్తారు ఎక్కడెక్కడ నుంచో
ఆహా మీది ఎప్పుడు పొలే మరి మళ్ళా
నేనా పోలే ఇగ మళ్ళా అప్పుడు పోయిందే. అది అడవిల ఉంటది లోపలికి.
మరి ఎప్పుడు పోతరు మళ్ళా.
తెల్వదిగ. మళ్ళా బోనాలు ఎప్పుడు ఉంటయి లక్ష్మీదేవియి, సమ్మర్లనే.
సమ్మార్ల ఉంటయా.
హ్మ్
మంచిగా అయిత పెద్దగా అయితదా జాతర.
ఆ పెద్దగానే ఫుల్ మంది ఉంటరు ఆ రోడ్లే సరి పోపు గింతంతా రోడ్లు ఉంటయి. అంతంత చిన్న గుడే కానీ బాగా మందిఅత్తరు. ఆ ప్రతి సారి అయితది ఇగ శు క్రవారం శుక్రవారం పోతనే ఉంటరు. జాతర అయినా కాకున్నా లక్ష్మీ దేవి కాబట్టి
ఆ మీ మీరు ఒక మీరు మీరు పోతారా మరి ఎప్పుడన్నా మీ మమ్మీ వా లోళ్ళు
ఎందుకు అత్తరా మీరు?
మ్మ్ అద్దాం అనే.
ఆ నేను చెప్తా ఏమో పోతరు కావచ్చు ఈ మధ్య అడుగుతా
ఓకే ఇంకా
ఉంటాను మరి భక్ష్యాలు చేత్తవా.
హ్మ్ చెత్తం భక్ష్యాలు, ఉగాది పచ్చడ.
ఎ ఉగాది పచ్చడి ఎట్లా అన్నా చేసుడే.
అ ఇగ ఉగాది పచ్చడి చేసినప్పుడు అప్పాలు కూడ చేసుడే.
కొంతమంది చేసుకోరు అవి. ఏవేవో ఏంటి ఏమో వేరే అప్పాలు చేసుకుంటరు. అవునా చేయరు అనుకుంటా గ వేవో బోండాలు లెక్క లోపల స్వీట్ ఉంటయి కదా.
ఆ గోధుమ పిండినే ఈ పప్పు లోపల పెట్టి ఇట్లా బజ్జీలు టైప్ వేస్తరు మా అంటి చేస్తది అట్లనే అది ఆంధ్రోలు చేసుకుంటరు ఎక్కొ
ఆ అదే అదే ఆంద్రోలు చేసుకునేది.
డైరెక్ట్ ఆ పప్పు ముద్దన్ వట్టుకొని పిండిల ఇట్లా ఇట్లా పెట్టీ చేస్తారు
ఆగదే బజ్జి లోపల ముద్ద ఉంటది.
ఆ
అయే నే నేను ఈ గోధుమపి అదేంటి గోధుమ పిండి అంటున్నా. ఈ సంపగి పువ్వులు, గులాబి పువ్వులు సపు ప్పంగి పూలు అంటే ఏంటియో అనుకున్నా మొన్న మా ఫ్రెండ్ వచ్చేటప్పుడు తెచ్చిండు అయినా అయి ఏంలేవు స్వీటే కానీ టేస్ట్ మంచిగా ఉన్నయి వెరైటీగా కానీ గిట్లా అచ్చు పువ్వు అచ్చు ఉంటది, ఆ పువ్వు అచ్చుని ఇండ్లా పి ఇందిలా ముంచి నూనెల ముంచుడే.
సంపంగి పూడా.
ఆ సంపగి పూలు గులాబీ పూలు అంటారు సేమ్ గులాబ్ పువ్వు లెక్క అచ్చు ఉంటది అల్లా ముంచి సేమ్ పువ్వులు లేక్క ఉంటాయి అవి చూడ్డానికి మన్ ఉంచిన కానీసు బాగాసు క్కెట్లా లెక్క ఉంటాయి బాగా స్వీట్ ఉండయి ఏదా గవ్వల టేస్ట్ తిన్న నేను మొన్నా తెచ్చిండు మా ఫ్రెండ్ హాజర్ ఆ
గవ్వలు ఒకసారి
వాళ్ళ అళ్ళ కారపూస కూడా మస్తు కరకర ఉంటాయి మనయి మన తీరు ఉండాయి అల్లాయి
ఆంధ్రూలయ
అవును
నావు
మా ఆఫీస్ అందరు ఆంద్రోళ్లే కదా వాళ్ళు తెచ్చారు కార పూస అయితే బస్ ఉం ఉందల అయితే ఈ మొత్తం ము
ఆ ఓకే మీ తమ్ముడు ఉన్నాడా
ఉన్నాడు ఆ చెప్పులు లేక అటు వేళ్ళు వాలా ఏంది ఇవాళ పాలపూరికేమో
ఎవరుది
వాళ్ల దోస్త్ వాళ్ల అక్క ది
స్కూల్ ఫ్రెండ్ ఆ కాలేజా
ప్రాస్ స్కూల్ కాలేజ్ అంతా ఒకటే ఆ ఇంకే కాలేజ్ పోయిండు
అవునా స్కూల్ కాలేజ్ ఒకటేనా అవునా ఇంటరా ఇంటర్ మీ తమ్ముడు ఏ క్లాస్ వరకు చదివిండు అంతేనా డిగ్రీ ఎత్తలేడ మరి
ఇప్పుడు అప్లై చేస్తాడు కావచ్చు ఆ సర్టిఫికేట్లు అన్ని అన్నే ఉన్నాయి కాలేజ్ లా
ఉ మరి ఎందుకు చేయాలే ఈ ఇయర్
చెయ్య అని ఈడిచి పెట్టిండు పోయిండు కాలేజ్ అ పోయిండు హాస్టల్ పోయిండు నేను ఉండా ఇగ నాతో కాదు అన్నాడు అయంత వచ్చిండు
అనచ్చు ఇంకేంటి
మీ కూతురు ఏమో అంటుంది మీ కూతురు హలో
బాగా ఆడుతది
ఓ అవునా ఏదో సౌండ్ అయ్యితాంది ఏందో మరి గంత చిన్న పిల్లలు లేరు పెద్ద పిల్లలే ఉన్నారు
ఆ మీ మీ ఫ్యామిలీల ఉన్నారా చిన్నపిల్లలు
మా ఫ్యామిలీలు ఉన్నారు మా అక్క బి మా అక్ ఓ బిడ్డ ఉన్నది మాకు కొడుకు ఉన్నాడు
ఆ ఓకే
ఉమ్ మూతులు చూడ్డానికి చిన్నగానే ఉంటాయి గాని నో లయితే పెద్దగానే ఉంటాయి అల్లై
అవునా మా పిల్లలై కూడా అట్లనే ఉం
అవునా మా అక్క నోరు లెక్కనే ఇగ అళ్లాకి అదే నోరు అచ్చినట్
హా మరి చెల్లెది కూడా గట్లనే ఉంటది బర్రె నోరు
ఉ ఉ
ఆ బర్రె నోర్లే ఊకె ఎత్తుకొని ఎత్తుకొని అదే బర్రె నోరు వచ్చింది హలో పాప
పాప పాపేమో అంటుంది హలో పాప అంటుంది
అదే అదే ఫోన్ మాట్లాడుతదంటా
అవునా తిన్నదా పాప ఏమన్నా
పాప అన్నం తిన్నది టమాటా రొయ్యలతోని
ఉహు ఎంత టైం అయితుంది మరి
పాప పాపకి అన్ని కూరలు తింటది ఇప్పుడిగా ఈడికి అచ్చినంకా కా మేము వేరే రూమ్ కి వచ్చినంక
నయం లేకపోతే ఆ సప్ప సప్ప కూరగాయలు తప్పుతాయిపో
ఓ ఇప్పుడు ఇంకయ్యి అంటది
నీ అవ్వ రొయ్యలా హ్మ్ ఇప్పుడు మనం మాట్లాడబట్టి ఎంతసేపు అయ్యింది ఇంకొక పది సెకండ్ల అయింది గంతే
ఎప్పుడొస్తారు మరి ఇటు మరి మా ఇంటికి మీరు
మీరే రాండ్రియాల సప్పుడేక
లేలే మీరు రండి
ఈయాల అచ్చిన మంటే మనం మరి సండే అత్ పోయవచ్చు అటు పోయి షూటింగ్ చేద్దాం
ఇక్కడనే షూటింగ్ మంచి ఉంటంది రండి ఆ బ్యాగ్ లన్ని పట్టుకొని వచ్చే వరకి
సండే కూడా పోవచ్చు
మీరండి ఇక్కడ మంచిగా ఉంది మా ఇంటికాడా లొకేషన్ మస్తు ఫోటోలు అత్తయి
దే కానీ పెళ్ళి ఉన్నది కదా
వెనకాల చెరువు ఉంది దగ్గరనే ఇంటి వెనకాలనే అక్కడ లొకేషన్ సూపర్ ఉంటది ఇంకా వాటర్లక మా ఇంటి దగ్గర ఒకామె మేకప్ నేర్చుకున్నది మార్బడీ ఆమె సమీక్ష చెరువు దగ్గర పోయి మస్తు తూ ఫోటోలు దిగుతది సూపర్ వచ్చినయ్
అవునా
హా అట్లనే ఇస్స
కల్తలేదు నేనే అత్తా అనుకున్నా అసలు నాకే ఉంది ఫుల్ రీల్స్ చేయాలే పెట్టాలే ఈ అమ్మ ఫేమస్ కావాలే నాకు అప్పట్లో ఫుల్ రీచ్ అచ్చింది వెయ్యి వెయ్యి ఉండే ఆ సరే